చెప్పండి ఎలా ఉన్నారు హు నేను కూడా బాగున్నానండి
మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎలా ఉన్నారండి
ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగున్నారు అండి మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు
మా పేరెంట్స్ అందరు బాగున్నారండి
అందరిని అడిగానని చెప్పండి
హు లాస్ట్ ఇయర్ కలిసాను మీ ఫ్యామిలీతో అక్కడ వాళ్ళతో వాళ్ళకే ఒకసారి చెప్పండి నేను ఏమి అంటే లాస్ట్ మూమెంట్ లో చెప్పకుండా వచ్చేసాను
అయో
అంటే వాళ్ళని ఏమనుకోవద్దు మళ్ళీ తర్వాత కలుస్త
అయ్యో అలా ఏం అనుకోరులేండి మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను ఆయన కూడా ఒక మాట మీరు చెప్పమన్నారుగా చెప్తానండి
వచ్చింది దాని వల్ల వచ్చసాను దాని వల్ల అందుకని
ఆహా అవునా అండి
అవునండి
చెప్తాను ఇంట్లో వాళ్ళకి చెప్తాను ఖచ్చితంగా
మ్మ్ హ్హ్ అవును అవునండి మార్కెట్ లో మేము అదే కూరగాయలు అమ్మారు అది చూసాను కదా అది
ఎందో వాయిస్ బ్రేక్ బ్రేక్ అయి వస్తుందండి ఎందో ఇంకోసరి చెప్పండి
అంటే లాస్ట్ కు మష్రూమ్స్ ఉన్నాయండి అది మార్కెట్ లో మష్రూమ్స్ ఉన్నాయి కదండి
అవునండి
ఇది నాటువా అండి అది నాకు తెలీదు
మాక్సిమం కొన్ని హైబ్రిడ్ ఉంటాయి కొన్ని నాటువి అయితే ఉంటాయండి
ఆ
హైబ్రిడ్ అయితే తొందరగా వచ్చేస్తాయి నాట్ వన్కో కొంచెం టైం పడుతుందండి అది అది నాట్ ఇంకా కొంచెం రేటు కూడా ఎక్కువగా ఉంటాయి హైబ్రిడ్ కన్నా కూడా ఇప్పుడు ఎవరండి నాటువి ఏస్తున్నారు ప్రతి ఒక్కరు హైబ్రిడ్ తొందరగా పంట వస్తదని తొందరగా మనీ వాళ్ళకి ఇదివుతుంది అనేసి ఇప్పుడు సిక్స్ మంత్స్ లో పండాల్సిన పంట కూడా టూ త్రీ మంత్స్ లో పండిస్తున్నారు అ
అవును
ఇప్పుడు ఇప్పుడు అలా ఉందండి జనరేషన్
అవునండి మీరు వన్ వీక్ లో ఈ కూరలు చేస్తూ ఉంటారు కదండి
అవునండి చేస్త
ఆ ఏ ఏ రోజు ఏ కూరగాయలు చేస్తారు ఏ ఆహారము ఎలా వండుతారు సోమవారం నుంచి ఆదివారం దాకా ఎటువంటి వంటలు చేస్తూ ఉంటారు ఏమన్నా ఏమైనా వివరంగా
ఆ మా మామూలుగా అయితే మార్కెట్కి వెళ్తామండి నేను మా హస్బెండ్
ఏ ఏ టైంలో వెళ్తారండి
మామూలుగా మార్నింగ్ టైమ్ లో వెళ్తామండి అప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి మార్నింగ్ అయితే అందుకని సో మార్నింగ్ వెళ్తూ ఉంటాము మార్నింగ్ వెళ్ళాక ఇక్కడ ఉంటుంది కదండి టమాటలు
ఆ
టమటాలు ఆనియన్స్ ప్రతి ఒక్క కూరకి ఆ రెండు ఖచ్చితంగా వేస్తామ్ కదండి
అవునండి
అందుకని అది మాత్రం కంపల్సరీ టమటా అండ్ ఆనియన్స్ తర్వాత ఆకుకూరలు తిసుకుంటామండి గోంగూర పాలకూర
అవునండి మెంతికూర కూడా ఉంటుంది కదండి మెంతి కూర ఏమైనా చేస్తూ ఉంటరా
ఆ మెంతి ఆక అండి ఆ మెంతకమో నాకు అంతగా రాదండి కానీ అది తింటే మంచిదేనండి తే
మెంతాకుతో ఎక్కువగా పచ్చడి చేస్తూ ఉంటారు గోంగురతో కూడా బాగా పచ్చడి చేస్తారు
ఆ గోంగూర్ పచ్చళ్ళు, అలా చేసుకో.
ఆ మీకో విషయం చెప్పాలంఢీ, గోంగూరతో పచ్చడి జెసి దాంట్లో. చెనిగిింజుల పొడేసి కొద్దిగా కారంగా వేస్తే బలేఉంటుందండి. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అండి.
అవునండి ఎ గోంగూర బాగు. పచ్చడ జెస్తే. పులగూర కూడా జెస్తూ ఉంటామండి.
గోంగూరు తోటకూర అండి. పొలగూర ఏమో తెలియదు గాని, ఎక్కువగా మా వైపూ. పచ్చడ జెస్తూ ఉంటారండి.
ఉమ్. కొంతమంది ఇలా జెస్తుంటారు, కొంతమంది అలా జెస్తుంటారు, ఇలా జేసినా గోంగూర్ర. ఏ మాత్రం తగ్గదండి బాగుంటుంది.
అవునండి.
ఉమ్.
తర్వాతండి, ఇంకే కూరలు జెస్తారండి. వంట మా వైఫ్ గా చేస్తున్నారు.
అ ఏం ప్రిపేర్ జెస్తున్నారు, మీ వైపూ.
ఆ ప్ర ప్రస్తుతానికి ఏదో రైస్ చేసారు ఈ రోజు ఏం జెస్తున్నరంటే. ఆ పప్పు పప్పు వేసి. తర్వాత తాలింపుగా ఇది ఏందండి. చిక్కుడుగాయ ఉన్నది గదండి, పందిటి చిక్కుడు గయ ఉంటారు.
అవునండి అది మీరూ, మీ మిదిబండేదా అండి, లేకపోతే మూ మామూలుగా బయట తెచ్చుకునే.
ఏందండి.
అంటే మీరు బయట ఏమైనా తెచ్చుకున్నారా, లేకపోతే, ఇంట్ల పైన ఏమో పండిస్తానన్నారు గదా.
కూరగాయలు అవునండి, పైన పండిస్తామూ, అంటే మరీ మనకన్ని కు. క్ రావు కదండి, ఓ అందుబాటులో ఉన్న కూరగాయలు వ. నాకు వొస్తు ఉంటాయి ఆప్. కూరగాయల వరకు మనమూ, తెచ్చుకొని, వొండుతాము. అంటే మనం పండించిందీ, మందులు లేకుండా క్రిమిసంహారక మందులు లేకు. కుండా స్వఛంగా తాజాగా, ఫ్రెష్ గా హెల్దీ. కి ఫ్యూచర్ లో బాగా యూజ్ అయ్యే విధంగా ఉంటుందీ. ఆ బయట తెచ్చేవి ఇప్పుడు మందులు అవి ఇవి కొట్టేస్తున్నారు కదండి.
ఖచ్చితంగా మందు అంటుందండి దని. అన్నీ నీకు కూరగాయలు తెస్తూ ఉంటారు కదా
అవునండి
కెమికల్స్ అనే ఎ మీరు ఎలా క్లీన్ చేస్తుంటారండి వాాటిని.
అంటే మొదటిగా, కూరగాయలను తీసుకొస్తాం కదండి. ఫస్ట్ వాటిని ఏం జెస్తామంటే ఒక బౌల్ తీసుకుంటానండి, తీసుకుంటామండి. దాంట్లో సాల్ట్ వేసేస్తాం సాల్ట్ చింతపండు వేసేస్తానండి, కొద్దిగా. ఆ బాగా, సాల్ట్ చింతపండూ. వాటి మీద ఉండే మందుల్ని రిమూవ్ చేస్తాయని విన్నాను.
ఎ హె.
అంటే అ మా పురుగు మందు అవి ఇవి కొడుతూ ఉంటారు గదా. ఆ నాకు వేరే వాళ్ళు చెప్పారూ. మళ్ళా యూట్యూబ్ లో సర్చ్ చేసి సూడు వాళ్ళు కూడా అదే చెప్పారు.
ఆ
ఇంకా దాని వల్ల నేను అలాగే ఫాలో అవ్వాల్సి వొస్తుంది. కొంతసేద్దా కు ఒక అరగంట వరకు నాన్న బెట్టేస్తానండి. నాన్న బెటేస్. ఐతే వాటి మీద పో అయి పోయిన తర్వాత, అంతా మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని వల్చుకుంటానండి.
ఏ
వలుచుకొని అప్పుడు కూరలకి రెడీగా చేసుకుంటాంండి
ఆ
అవునండి మీరు మర్చిపోయిన సోమవారం ఎటువంటి కూర చేస్తారండి ఏమన్నా వెజ్ నాన్ వెజ్ ఏమనా తింటారా
సోమవారం మా అండి
అవునండి
సోమవారం మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తింటరండి ఓన్లీ వెజ్ ని మాత్రం ప్రిపేర్ చేస్త ఎందుకంటే శివ శివయ అనే మొక్కుతూ ఉంటారు మా ఇంట్లో
అంటే శివుడు భక్తుల మీ ఫ్యామిలీ అంతా
మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం మా హస్బె ఇబండి వాళ్ళకి శివాడు సో
ఇష్టమండి నేను కూడా సోమవారం గుడికి వెళ్తాను సోమవారం నేను కూడా నాన్ వెజ్ తిన్నాండి
అదేనండి అలా అందుకని మా హస్బెండ్ కూడా తింటరు సో అందుకని మేము కూడా తినడం మాపసామ అండి
ఓకే అంటే మరి సోమవారం ఏదన్నా కూరగాయలు అంటే ఎటువంటివి తెచ్చుకొని వండుతూ ఉంట
మామూలుగా అయితే వెజిటబుల్స్ తెచ్చుకుంటాము
ఆ
మాయన అయితే మాయన ఎప్పుడు లేని మొన్నొ ఒక రెసిపీ చేశారండి కానీ నేను తినలేదు బట్ మా మామగారు మాయనది తిన్నారు మార్కెట్కి వెళ్ళి కాలీఫ్లవర్ తీసుకున్నారు తర్వాత వచ్చి క్యారెట్ అంటే మీరు చెప్పారు కదా మష్రూమ్స్
అవునండి
అవన్నీ తీసుకొని
కానీ మష్రూమ్స్ వచ్చి నూనె మీద బాగా వేయించి కాని కొంచెం వేరే పద్ధతిలో చేస్తే సూపర్ గా ఉంటుందండి
మా హస్బెండ్ ఎలా చేశారంటే మామూలుగా నూనెలో ఏంచ చేసి ఫస్ట్ ఉడకబెట్టే ారు తర్వాత నూనెలో వేంచిదన్ని పెప్పరు పూ కారంమ అన్నీ వేసుకొని తిన్నాలండి చాలా బాగుందంటే బట్ నేనయితే తినలేదు నాకెందుకో తినాల అనిపించలేదు ఆమ ఎందుకో ఇవన్నీ ఎందుకంటే మంచిగా హెల్తీ ఫుడ్ కదా అలాంటివన్నీ నాకు నచ్చవండి
హెల్తీ ఫుడ్ మీకు నచ్చదా ఏందండి ఈ కాలంలో అందరుూ హెల్తీ ఫుడ్ వైపు వెళ్తా ఉంటే మీరు మాత్రం నచ్చదుంటున్నారు
నచ్చదంటే తినలేన అని చెప్తున్నానునండి నేను ఏం సరిగ్గా తినలేను ఫుడ్ అంతా సరిగ్గా తినలేనండి నేను అయితే
ఏమండి ఎందుకు తినలేరు ఏమనా ప్రాబ్లమా
ఏం ప్రాబ్లం లేదండి కానీ బయట చిరుతిిినలు అంటారు కదా అవి తినడం అలవాటుైపి ఫుడ్ సరుకు తిన అనమాట
లేదు లేదు ఇంక మిగతా వాటిని మానేసేయండి ఇంకా అలవాటు చేసుకోండి
ఆ
మంచి ఫుడ్ తినడి చిరుతింల అంతే అవి మనక అంత హెల్దీ కాదండి
మా ఆయన కూడా తింటూ ఉంటారు అందుకనేసి మా ఆయన బలవంతంగా అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాను ముందైతే చదువురలేదండి నేనైతే
ఓకే
సో బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అని చెప్తాను
మీ హస్బెండ్ వల్ల మీరు కూడా హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేశారనమాట మేమైతే మం తే ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకొని వండుకుంటాం అండి
ఏం తెచ్చుకుంటారండి
ఆ జనరల్ గా వంకాయో లేకపోతే కాలీఫ్లవర్ లేకపోతే బెండకాయో లేదో కయ్యో
ఉహు
తెచ్చి వండుకుంటామండి
మార్కెట్ క వెళ్ళి మేం తెచ్చుకుంటారండి నార్మల్ గా
నార్ నార్మల్గా వచ్చి ఫస్ట్ కొతిమీర కరెపాక్ తీసుకు కుంటానండి
ఏమండి స్టార్టింగ్ అయితే తీసుకుంటున్నారు ఏ మేము స్టార్టింగ్ స్టార్టింగ్ కొత్తిమీర కరే పక్కకువ అంటున్నాం
అంటే అదే స్టార్టింగ్ ఉంటుందండి అందువల్ల తీసేసుకోలేడిపోదు లేకపోతే అవునండి మీరు చెప్పింది కూడా నిజమే కానీ అది లాస్ట్ లో తీసుకుంటే నల్ కండ ఉంటుంది ఆ ఫస్ట్ సరే ఇంక మీద నేను ట్రై చేస్తాను
ట్రై చేస్తా ఉంట
ఫస్ట్ ఎర్రగడ్ల తీసుకుంటానండి
ఆ
మళ్ళ తర్వాత కూరగాయలు వంకాయ ఓ లేకపోతే కాలీఫ్లవరు లేకపోతే బీన్సు చిక్కడుకాయ మరి తెల్లగడ్లు కూడా అవసరం అవుతుంది కదా అవి కూడా తీసుకుంట ట్టను అల్లమో
ఉమ్
తర్వాత కొత్తిమీరీ కరవేపాకు పుదీనా పుదీనా తర్వాత గోంగూర తర్వాత వచ్చే ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటే కొన్ని తీసుకుంటానండి
అ
ఈ మధ్య ఫ్రూట్స్ సపోర్ట్ ఎక్కువ తెచ్చుకొని తిన్నాము అంటే ఆ సపోర్ట్ అనేది కొంచ కెమికల్స్ పస్తారుకుధగా ఉన్న తక్కువరుతుంది
అదే ఒకల్ ఇప్పుడ్ సపోర్ట్ సీజన్ కదండి సీజన్ ఇప్పుడు సపోటల్ బాగ్ కాస్తూ ఉంటాయి దోస కైలో పుచకైలొ ఓకేనండి సరే